ఏం చేత్తన్నావ్ హలో ఊహు
తిన్నాన్ ప్పుడే ఒకామ తిట్టింది
ఔనా ఎందుకో
ఎమ్మా ఊకె ఆమె మైండ్ సెట్ అమ్మె మైండ్ సెట్ ఎట్లున్నదో ఊ ఆ
నువ్వే ఏదో చేసింటావ్ అందుకేదది తిట్టిందేమో
నేను ఏం చేయ అ నేను హర్ష గా మాట్లాడలే ఏం మాట్లాడలే కొంచెం గట్టటి మాట్లాడినా ఆ మేం ఫీలింగ్ తోటి ఉన్నదో నన్న నవ్వు
అవునా మంచిగా అయింది అయినా నువ్వ ఏదో చేసి చెంటవుతే
నేనే ఏం చేయలే నేను
తిన్నావా మరి
తిన్నా
అవునా ఏం చేతనవ్
బాధ తోటి రాగి రాగిలుపోతున్నా
నీకు ఎప్పటికి అదే ఉంటది కదా అదే ఊరు దగం నేర్చుకుంటూ ఆలోచించుకుంటు ఉంటవు
అదే కదా
ఉమ్
ఆ
ఏం చేస్తాతందీ మీ చెల్ల
మా చెల్లనే అయంట తోలిన్నా ఎప్పుడుయి వరగను
నను స్కూల్కి పోలేదా మరి ఎందుకు
చ్చి పోయింది
ఆ
పోయి యింది జమ్ అయిపోయినా పంది లేక పండుకున్నది
ఓ
ఉమ్
ఉ
ఇంకా
ఇంకా
చెప్పు ఏమన్నా ఉంటా
చెప్పాలి నువ్వే కన్ సన్నా ఓదమా
అర్థం కాల
ఎవర క్లైమేట్ చాలా ఘోరంగా ఉంది అసలు ఎండ కొడతేని ఘోరంగా చక్క్రచ్చినటు అవుతు అంది నమ అవును అసలు మధ్యాహ్నం ఎండకి ఎత్తా ఉంటే చక్కెర వచ్చినట్టు అవ్వుడు అసలు వాటరు తాగింద తాగుతానుం తగిండే తగుతనం క్లాస్ లో
మరి జ్యూస్ తగక పోయిన
ఇ మళ్ళా అక్కడ అయితే చూస త అన్నం తినేమో అని చూస్ తాగతే ఎండాకాలం చూస్ ఇ అయితే అన్న మీదేనా బుద్ధి
కడుపు తినాలి క కడుపు ఎండకాలం అన్న
అందుకే ఈ జ్యూస్ ద ఆగలి ఈ అన్న పడుకున్నా ఎండకాల మనేన్నా ఇరిటేషన్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుక తగ్గించుకోవచ్చు కదా
తగ్గదు ఇక చీరాకు ఎక్కువ నాకు ఫోన్ మాట్లాడడు కొంచెం ఇబ్బందిక అందుకే అట్లనే ఉంటది ఇక నాకు
ఉ
మళ కోపం ఎక్కువ మళ ఎండాకాల అ ఇంకా ఈ చీరాకి ఉడకపోతేక ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఇవ నాకు
ఆ
వు క నేను ఏమంటలే న ఈ మధ్య బాగా కూలీగా ఉంటాను ఇక ఎండాకాలమైన
ఎందుకాల
యి ఆలో చితాన్నాయి కూూడుండాల
మ ఎందు పట్ం
ఎండకి అప్పటికి సిరాకు ఎక్కువ పెరుగుతుంది ఇ ఎందుకులే కాని కొంచెం
కానే అలా అల్లా పడతు
లోపడే లోపల నాది నాకే తెలుసు
నేనేది వెళ్తే బయట కూడా అదే చూపెట్టాలి కానీ
బయటికి చూప పెట్ట ఈగ నేనట్ల
ఆ మరి ఇంట్లో దాచి పెట్టుకుంటే ఎట్లా తెలుస్తది చూపెట్టాలి హుహు మమ్మీ కాల్ చేసిందా మరి ఏమంటాంది ఏమన్నది హు
అర్థం కాలా
రమ్మంటా
ఆ
కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది మీకడ
అప్పుడు అప్పు
ఆహా అదే సౌండ్ వత్తాంది ఏదో గాలిగాలి ఎవరనో
ఇ ఉగాదికి ఇంటికి పోతాండా
మళ్ళ ఎప్పుడు వస్తున్నావు
తెలియదు ఇగా మరి ఫోర్ ఫైవ్ డేస్ పోతా కావచ్చు పోతే
మా అమ్మ
చూడాలి అదే ఎప్పుడు అవుతుంది తెలవదిగా
హా
హు
ఉ
ఎంత
ఉ
ఎంత
ఏమున్నది ఉగాది ఫైవ్ డేస్ పోతున్నావా
హ ఫైవ్ డేసు అల్లాది రంజాన్ నేను తీసుకోవాలి లీవు
ఉ
సండే మరి చూస్తున్న హు
అవున్నా
ఏక్కనా సెకాండ్ సాటర్డే అ సెకను అది ఇస్తార ఇవరు తెలియదు ఇక
అంద
సక్కండ సాటర్డే మాకు లీవ్ లేదని అంటున్నారో తెలీదు
ఫెస్టే కదా మీకు
ఏమో మరి ఫెస్ట అని అంటున్నారు నీ తెలివదిగ
అ
ఉ
ఇ పతే ఉగాది రోజు పెడతార అ మరి సటర్డే రోజు
సాటర్డే పెట్టే ఉగాదికి ఎందుకు పెడతారు ఉగాదికి హాలిడే ఉంటుంది కదా
అంటే మీ ఫంక్షన్ ఎట్లా చేసుకుంటారు ఉగాదికి మీరు
మేము ఉగాదికి పచ్చడి చేసుకుంటాం
ఆ
పుబ్్బు రెల్వేస్ తీసుకుంటాం అంతే ఇక
ఇంకేం చేసుకుంటారు
అంతే ఇంకేం చేసుకోము
ఉమ్
ఉమ్
ఉహు
ఇంకా మీరు కూడా అట్లానే చేసుకో క్కర
మేం ఉగాదికి కుండర పచ్చడ అండుకుంటాం
ఉమ్
చికనండు
మేము కూడా అట్లానే ఎసుకుంటాం చక్కెర అడుకుంటారా అవునా మేము అట్లం వేసుకోమరి
బచ్చాళు బ చ్చలు చేసుకుంటాం
మన బచ్చల్లో అంటే
బచ్చలు అంటే పూ అంటే సేమ్ రొట్ ట్టె లేగని లోపడ
ఆ గదే గదే దాన్నే మేము బూరేలంటాం
దలి చేసుకుంటాం బచ్చలు చే సుకుంటాం కల్లో గర్ల్స్ కి కళ్ళు బాస్కి బీరు ముసలోళ్ళకి మందు
ఉమ్
ధూమధామ్ ఇంజేయ్ చెత్తం బావలస్తర్ అంధరస్తారు
ఉమ్ అవునా
తం ఉమ్
ఆ హ
పచ్చడ కని నాకు బొచ్చడు ఇష్టం పచ్చడ
అవునా ఉ అవునా బాగుంటాయి నా కూడా ఇష్టం ఇగ
పోయిన సార్ మోషన్స్ పడ్డయి త్రీ డేస్ వరకి
అవును బావుంటాయి
ఉమ్ కానీ కానీ కొంచమళ్ళ యాప పువ్వు బాగా ఎస్తరు అది
ఆ చేేదు చే లేదంటే సన్న సన్నగా
నోటికి కొంచెం చేదు తాకితేనే అందుకే ఊగాదన అంటాను
ఉ అవును
ఉఊగాది ఎందుకుంటది లైఫ్ లో ఒక చేదు పర్సన్స్ ఉంటారు కాబట్టి ఉగాది నీళ్ళ తావుతే పోతుది అని ఉంటది
అవునవును
అదే మరి న లైఫ్ లో చేదు పర్సన్ పోయిారా
పోయిను
అవునా ఉ
అలా జరుగుతా ఉంటాయి ఇక
ఏంటి చేదు పర్సన్స్ సార్
అ
ఏట్ట జరగ కదా ఇప్ప నుంచిల మరి
ఏమోంక్
అంటే జరుగుతాని అనుకుంటానువా
జరగద్దని అనుకుంటాను
మంటే జరుగుతా ఎట్లా ఆహ
జరగద్దని అనుకుంటును ఇ
జర ఏ క అరి అందుకు జరుగుయాయ్
ఉ అదే అనుంటన్నా
ఎందుకు నీకు అట్లా అనిపిస్తుంది జరుగుతుదేమో అని
ఏంటికి
జరుగుతుదేమోని అనిపిస్తున్నా
ఆహా అనిపిస్తడలేదు
మరి
జరగదుని అను కూడాడ
ఆ
హ
ఆ
ఇంకా
ఏ మరళ జరుగుతే బ్యాడ్ పర్సన్ అయితా
ఆ
అ
మంచిదే
చూదాంలే
ఉ
నిన్నది నీకా
ఆ
మూందు మూంద తెలుస్తది అందరికి ఆంటీఆని
అర్ధం నల
ముందు ముందు తెలుస్తారు
హ
ఉన్నట వాళ్ళు ఉంటారు వెళ్ళేట వాళ్ళు వెళ్తారు
అ
మన దిష్టినీ కదా
ఫస్ట్కి ఫస్ట్ కి మీరు వెళ్తున్నారా మీ నాన్నమలుంటికి
అథం కాల
ఫెస్ట్ కి మీ నాన్నబాళ ఇంటికి వెళ్తు ఉన్నా
అఫటికా
ఫెస్టివల్కి
మిమ్మల్ని ఎక్కించాక నేను వెళ్తా
ఆహా
అప్పు నానమ్మ కాదదు అమ్మమ్మా నానమ్మంటికి ఎందుకు పోతా మ
మమ్మ్ ఆరు గంటకి గతార
ప్రతి ఫెస్టివల్ కి అమ్మమ్ ఇకే పోతాం నాన ఇంటికి ఫెస్టివల్ చేసుకో
అవునా మేము మా ఇంటికి వెళతాం ఆహ
ఆ
మంచి
ఎ పద ప్రిఫర్ చేస్తారడి
ఆ
ఎకు మీరు దేంగ పఫరతే లో మరజ్రార మజ
అర్థం కాల
మీరు ఎక్కువ దేనికి ప్రిఫర్ చేస్తారు
ఏప్పుడు
అంటే ఏదన్నా అంటే అంటే నాకు బాగా నిద్ర వస్తుంది సున్నా అయితే
మీర డబ్బా నాఫ లేసి డబ్బచ్చ
మళ్ళ పడుకుంటా అండి నిద్రస్తుంది హలో హలో అండి హలో పలం
సరే అండి మరి బాయ
బా